హలో
ఆ చెప్పండి
వినిపిస్తుదా అండి
ఆ వినిపిస్తుదండి
ఓకే
మీకు ఎక్కువ ఆ హెయిర్ కట్స్ ఎట్లా అంటె ఇష్టండి
నాకు ఉల్ఫ్ క టండల్ బటర్ఫ్లై లేయర్స్ ఉంటుంది చూడు అది ఇ ష్టం బట్ నాది శార్ట్ హెయిర్ కాబట్టి పట్ ఫ్లై హెయర్కట్ లాగో హెయిర్ కి సెట్ కాదు సో ఉల్ఫు లైక్ నథన్ మాన్ షార్ట్ హెయిర్ ఉండదు కొద్దిగా. వోల్ఫ్ కట్ బాగా సెట్ అయింది కాని మా మీకి నచ్చదు, హెయిర్‌కట్ చెప్పి. పిచ్చుకోడం
ఓకే నేను చేపు పిచ్చుకున్నానండి టూ ఇయర్స్ బ్యాంక్ చేపిచ్
ఎలాంటివి
ఆ
ఓకే హా
కొంచెం నా హెయిర్ లాంగ్ ఉండే నా పెళ్ళికి అది షార్ట్ అయిపోయింది కంప్లీట్ గా
అయ్యో
ఆ ఇ షార్ట్ అయిపోయింది ఇక తర్వాత ఇప్పుడు హెయిర్ పెంచడానికి తిప్పలు పడుతున్నా
అయ్యాయో
ఓ
నాకు కూడా హెయిర్ ఫాల్ ఏమ మధ్య చాలా ఎక్కువ అయిందండి మొత్తం స్కాల్ కనబడుతుంది లైక్ సో ఏం చేయాలో అర్ధం గట్లే ఏ ఆయిల్ యూస్్ చేయలో ష్యామ్
ఈ ఇదేంటిది ఇవి ఉన్నాయి కదాండి ఏది వేదిక్స్ కాకుండా బయసిన టైం కి నేమ్స్ గుర్తుకురావండి నాకు నేను వాడానండి నాకైతే బెస్ట్ రిజల్ట్ వచ్చిండంది కాబపోతే ఇంకా నేను కన్సీవ్వన్ని రా బంద్ చేసా
అవునా
అ అ ఎంటిదంటడి చెప్పాలియాండి
అడి ైక్ రోస్మెరీ వాటర్ కూడా యూస్ చేస్తా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వస్తాన్నని ట్రై చేయలేదు హుమ్
హ్మ్ అవునా రోస్మెరీ కాదండి యాక్చువల్గా మీకు బ్రింగ్ రాజ్ తెల్సా
అవునండి అ
ఆ
అది కూడా ట్రై చేశానండి లైక్ స్కాల్ప్ అంతా ఇ ఇచ్చింగ్ యిట్ండే
మరా స్కార్పి డైరెక్ట్ అప్లై చేయద్దు బ్రింగ్రాజ్
ఆహా ఆయిల్లో ఆయిల్లో వెయిట్ చేసేది కోకోనట్ ఆయిల్లో బ్రింగ్రాజ్ ఆచ్ ఆ మందార పూలు తెలుసు కదా మందార పూలు ఆ మెంతులు కొన్ని ఉసరుకాయ ఎసి
ఆ అందులో వేపాకేశారా
లేదండి ఏ లేదు
వేపాకు మీకు ఎలాంటి ఇచ్చింగ్ రాకుండా హెల్ప్ చేస్తాది
ఓకే ట్రై చేస్తానండి
వెయ్యపాక వ్యండి నేను నేను చెప్తాఆగండి మీరు అంతలా ఇది కాకండి నేను అది
అకే విశేషాలు మరి
ఎడియా అన్న బి బోడిీ వైస్
షాంపూ అండి ఉ
ఏంటండి
బి బాడీ వైజ్ షాంపూనా అండి ఓకే అండి ఇల చూసి ట్రై చేస్తాను
బీ బాడీ వయసు మీీకు కంప్లీట్ ఇదిస్తాది
చాలా స్పీడ్స్ ఉన్నాయి ఆ నా హెయిర్ కి
కవరింగ్ కి అది ఒక సిరమ్ ఉంటది. స్పాట్స్ కవరింగ్ నేను కూడా ట్రై చేసుండే. నేను అ చెప్పా కదా నా హెయిర్ కట్ అయిపోయి ఉండే అని.
అవును
ఆ సో స్ప్లిట్స్ బాగుండే నాక్ కింద దానికోసంనే నేను కట్ చేయిించా మళ్ళీ స్లిట్స్ స్టార్ట్ అయి ఉండే సో ఈసారి హెయిర్ కట్ చేయిించినప్పుడు. ఏం చేయండి. కుసలు ఎక్కడైతే నీ నీకు స్ప్లిట్ ఉన్నాయో అవంతా కట్ చేయిచ్చేసేసి నీట్గా. ఆ ప్రోడక్ట్ స్డ్ చేయండి బెస్ట్ రిజల్ట్స్ ఉంటయి.
ఓకే అండి లైక్ నేను కూడా చాలా హెయిర్ కట్ చేపించ బట్ బట్ అట్లా స్ప్లిట్ ఉన్నాయి.
హెయిర్ కట్ చేసినా కొద్ది స్పాట్స్ వస్తూనే ఉంటాయండి.
నవునండి
ఓ
మీరే క్వా ఏ షాంపూ వాడతారండి.
నేను చెప్పా కదండి. బి. బో. డీ వైజ్ అండ్ లేదంటే బయోలాజ్ అనేసేసి ఒకటి ఉంటదండి షాంపూ. షాంపూ వచ్చేసి అరౌండ్ ఫోర్ హండ్రెడ్ పడతది. త్రీ హండ్రెడ్ సీరం పడతాది హెయిర్ స్మూత్.
గర్ల్స్ కే
మీరు ఎట్లీస్ట్ ఎక్స్పెక్ట్ కూడా చేయలేర. ఆ లెవెల్ లో ఉంటది. అదే
ఉహ్ హు
అదేంటి అబో నాచురల్ పార్లర్ తెలుసా. ఆహ్ వాళ్ళు సజెస్ట్ చేసింది. యాక్చువల్ గా నేను ఆ పార్లర్కి వెళ్తా ఉండే.
ఒకే
హలో
హలో చెప్పండి.
నాచురల్ పా ఆ పార్లర్ కెళ్తే అక్కడ అక్కడ వాల్సి సజిస్ట్ చేస్తారండి
అవున
ఆహ్ అలే సజెస్ట్ చేసిండే చాలా గ్రోత్ ఉం మంచి గ్రోత్ ఉంటది మీ హెయిర్ స్ప్లిట్స్ హెయిర్ ఫాల్ కూడా. తగ్గుతది
ఉహ్మ్ డ్రై హెయి తనండి
ఆ ఇప్పుడు ప్రజెంట్ ఏదో నడుస్తుంది. ఉహ్ హు మీకు అది వాటర్ ప్రాబ్లమ్ ఉన్నా గాని బీ బాడీ వైజ్ వాళ్ళే సజెస్ట్ చేస్తారు
ఓకే
వాటర్ లో అది లె ఒక లిక్విడ్ ఇస్తారు వాటర్ లో అది కలుపుకొని స్నానం జేయాలన్నమాట.
ఓకే ఈ మధ్య ఏమన్నా కొత్తగా ఔట్ సైడ్స్ ఫుడ్ ఏమన్నా బయట ఫుడ్ ట్రై చేశారా
మోన్ననే అండి కినరా గ్రాండ్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేశారు మేమే పిల్మ్స్ ఆర్డర్ చేశారు. చెత్తగా ఉంది బిర్యానీ అంతకు ముందు మా హజ్బెండ్ వచ్చి చూసి టెంప్ట్ అయ్యి మళ్లీ మా హజ్బెండ్ ఏమో డైరెక్ట్ వెళ్ళి తీసుకొచ్చిండు నేను, నో ఆర్డర్ చేయిస్తున్నాం చాలా చెత్తగా ఉం
హ్మ్ అవునా లేక ఒకొక్కసారి ఒక్క టేస్ట్ ఉంటది లే
ఏంటండి
చెప్పండి
ఈ మీకు ఈ సిల్వర్ పర్చేస్ చేస్తారా అండి.
ఆవును అండి చేస్తాము
ఎక్కువ
ఈ మధ్యలో నేను ఏం సిల్వర్ తీసుకోలేదు నా బర్డేకి మా ఫ్రెండ్స్ ఇచ్చారు నాకు సింపుల్గా రింగ్సే ఇష్టం అండి నా స్టడ్ స్ లాగా ఉంటాయి కదా లైక్ స్టోన్స్ వచ్చి బటర్ ఫ్లైస్ లాగా లేదా స్టోన్ సింగిల్ స్టోన్ వచ్చి
కుందండి వేరే లెవరు
మీకు మా కో ఈ లో ఉంటదా అండి తను పంపిస్తుంది
ఓ
బావుంటాయి చాలా
ఊహూ